ఆ
చెప్ర చిన్నవ
తిన్లే
ఎందుకు
ఆలీ గబ తీనా
ఎందుకురా లేట్ గ లేస్తావా ఓ మరి ఏజనాప్పుడ పోతావ్
తిని పోత మజ్జహన వద మలా
ఎ ఓహో మధ్యాహ్నం తీని టూ కేగదావ
ఆ
ఓ ఒకే
ఏరు బైక్లే ఇక నడుచుకుంటూ పోవాలెం
దగ్గరనేనా కాలేజ్
దగ్గరనేమనండి ఇ మెట్రో కాడ
ఓకే
స ఏం బైక్ రావాలి బైక్ లెదు
ఎందుకే మయే
గద్ద కూడా అకిచ్చ అన్నకిచ్చ ఇంటికాడ ఇంటికాడ అంట వేసిపోయినంట
ఓహో అవున మీ ఇంటికి చుట్టాలు వచ్చిరుగా ఇంకోళ్ళు కూడ
ఇ కూరడరా
అళ అవు ళ మ తెలిద నాక
ఫ రా పక్క సిట రావు గట
ఇ రా అవునండి ఆ వచ్చింది మా ఇంట్ గుడొచ్చింది
ఒక డాక్టర్ ఉంటది మనకి
ఏమ మరి తెలియ రామ అయిత వచ్చింది
పడుకుంటది
ఆ పొడియ ఉంటది కొంచెం బ్లాక్ ఉంటది
చ నాకెంతడ
హమ్
వచ్చనాట నామా బద రోజు ఇక్కడ నైట్ జోరుగా ట అషు
హమ్
రసు జోరుగుందంట గ్యాసులు పెద్దగా పెచ్చారంట
ఓ కొడుకదంతేనా మీర అందరు ఒక్కనే తిన్నారా
ఏవనా అలామ్మా శివ తమ్మా త
ఓహో
గ్యాస్ గీసు పెద్దవి పెట్టారంటే మరి ఎంతకన ఏమన్నారో మరి
అయ్యో చాలా మంది వచ్చారు గ వాళ్ళ ఫ్యామిలీ అ వీళ్ళ ఫ్యామిలీ అయ త్రీ ఫ్యామిలీస్ ఆయి ఆ మాత్రం మీ గ్రాండ్మా ఇందారు కద చాలా
ఇరవతర ఇన్న ఒకంద చెప్పిందితున్నాంటుంది
ఓలు
ఒక అక్క అన్న ఫోన్ చేసి వీడియో కాల్ చేసిందిక్కడ
ఆ అవునవును
ఎచ్చినొతున్నా వర ఇదాంటే
మీరు మరి ఆమె నిన్ననే వచ్చింది కారా ఇంకొ అక్క
ఇం కావాలనే వచ్చంది ఇంకా కావనే మూడురొజుల ముందనే వచ్చన్నారు రెండు మూ రోజలు
ఆ అవును
ఇవన్నీ నచ్చింది ఇద్దరు చచ్చిపోవని రోజు ఇవన్నీ వచ్చినాము
హ్మ్ హు బానే వచ్చారు అందరు బానే గ్రాండ్ గానే చేసినట్టుంది
ఉ
హ్మ్ ఇంకా ఏమన్నా ప్లేసెస్ పోతలేరు గోల్కొండ చార్మినార్
పోయ్యే ఉన్నాం గోల్కొండ పోలె కానీ చార్మినార్ పోయ్యే ఉన్నాం
గోల్కొండ కూడా పోయి ఏమన్నా ఒకవేళ చార్మినార్ పోతే ఒక బ్యాంగిల్ చెప్పేసి రాదురా
పోతే కబడు నా విన్న కప్పుడు పద ఇంటికొచ్చే ముందర
ఏమో ఒకవేళ పోతే జర ఇప్పుడు రీల్స్ ట్రెండింగ్ అయినా చూడు గాజులు
ఏ మరి నాకిరా గాజులు తెల్సా
అరే ఆడ ప్లేస్లు ఉండవార అటో ఏ గా ఏమంటారు చూడుర్రి దొరుకుతాయ్
మస్తుగు ఉంటాయ్ ఆడ షాపులు నీకసలాడ నడవనికి జాగ ఇవ్వడు అట్లుంటయి షాపులు
అరే చేసే బ్యాంగిల్ షాపు కనపడదా
అదేరా ఉంటదంటన్నా గని ఏ ఎట్లాంటి మోడలు తెలువదు నాకి
ఎట్టన్ మోడలెండి ఎట్టనో అట్లా ఏదో ఒక మోడల్ చెప్పి చీప్ అండ్ బెస్ట్ ల తీసుకోని రా
వా చీప్ అండ్ బెస్ట్లో ఆడా
అంత కాస్ట్ లే కాస్ట్ లో తక్కువ కాస్ట్ ఉంటది కదా
అలా మొన్న అడిగే చూస్నమ్ మనం మన కదేదనుకుంట లే
ఆహ్ అవునా ఎంతార ఒకొకద ఒక్కో జతకెంత
జతారు ట్రూ అన్నాడో నూటా యవై అన్నాడో
ఏ తక్కవనే గా
ఎంత ఉంటది నార్మల్గా
నూట యాఐ కొన్నిటికి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైనున్నైరా చేపిచ్చిన గాజులు ఆళ్ళు చేతిలతోటి చేస్తరు గదా ఆ గాజులకి అంత ఉన్నాయి
మరి నగారం జతరల పెట్టినప్పుడు జూస్నవ
ఓ గయా నేన్ గయ్ కాదురా అనేది తిక్కల్ ఫెలో
ఆ
ఇప్పుడు రీ రీల్స్ లల్లో ట్రెండింగ్ ల వాళ్ళే గాజులు చేసిస్తరు చూడు ఒక దాని తోటి
ఏమో నాకేం తెలీదా
అయ్యో ఆ రీల్స్ నీకు రాలేదా నేను ఒకవేళ వస్తే పంపుతలే నీకు అయి ఉన్నట అయి చార్మినార్ దగ్గరనే దొరుకుతయి అవి
ఉహు
మ్మ్ అంతా ఈరోజు మా డాడీ పత్తి ఇత్తనాలకు బోయిండు ప్రస్తానికి హైదరాబాద్ ఇబ్రపట్నం వచ్చి ఇబ్రపట్నం కాదది అది అదేరా పేరస్తలేదు నువ్వున్నవ్ చూడు అబ్ ఆహా అది అప్పుడు అన్నయ ఓళ్ళు ఉన్నారు జూడు హైదరాబాద్ అన్నోళ్ళు
హైత్ నగరు
ఆహా కాదు ఫస్ట్ స్టార్ంగ్ ల
అది రాజమ కోట
హైదరాబాద్ గా చికన్ గొట్టే అన్ననే ఉండే కదా
అంటే మా పొత్తు కొట్టడ
అప్పుడు ఏడుండు అన్న
కొత్తపేట
కొత్తపేటనా
అవును
గా పేరు వస్త లేదు రా నాకు మా మామయ్య వాళ్ళ సైడు రావంతపూర్ కాదు
ఉరవ్ వన
గురంగుడు అవుతలా ఇద్దర భాష
ఇంకే ఊడుందా
గుర్రంగూడ అవుతలార వాడదేశానికి వచ్చిండ అనమాట పత్తిత్తనాలు
ఇతే వారొకడు వచ్చిండా
నా ఫాదర్ ఒక్కడే మా అమ్మమ్మల్ల ఇంటికాడ
స్నుత వత్తుందట కదా
ఆ
అ దావత్ ఉన్నట్టుంది కదా
ఏందావత్ గా ఉంది
మీ ఎ లోకల్ కాడ
అదే అయిపోయింది జయిద న జ ఆ హలో
అయిపోయిందా అది
ఏ మా మరదలకి గుండు చేప్పించారు పుట్టెంటికలు తీసారు
ఆవొచ్చినట్టుంది గా
అవులు
అవదినగర్
ఏ లేదు ఓన్లీ ఏమంటారు మా ఫ మా మాయ్య మా మా అత్తమ్మ వాళ్ళే వేరరు అంతే
నరేష్ గుర నిన్న ఇప్పుడు వచ్చినటు గార కొండపురం
అవునా ఏమో మరి తెలియదు ఓదిన గారు కూడా వచ్చారంటనా
అ మా తమ బ్రదర్ ఉండి నా కలిసినట
ఆమ్
ఎవరికి మా చికెన్ గ్రాదర్ ఏందాక వచ్చా మన ఖమ్మం దాకా
ఆ
రోహత్ దాకొస్తే మాటయినండిక
మరి ఆమ కూడా వచ్చిందంటనా
ఫేమా సో అన్న మరి ఆ ఆల త వచ్చే మరి
ముహు మరి ఇన్నార అవునా ఏమో మరి
పరిగ అదిరాకచ్చ రెం సలక్షటుంది
ఆహా ఎంత అవునా ఏమో రా తెలివదు వచ్చి అన్న అడగ రాదు వచ్చిందో రాలేదు ఆమ
ఆమ్
మీ కోడల్ మీ పేద కోడల్
ఎప్పుడు
ఎమ్ బ్రదర్ వచ్చిరంట నాన్నగారు ఓ అది మొట్టలాము ఇప్పుడు సిస్టర్ గారు ఫోన్ ఎత్తి కట్ చేసింది ఎందుకు చెప్పనారా
ఆమ్
అదే అదేమంటారు అప్పునిచ్చిన టోళ్ళతో నేను కాన్ఫరెన్స్ పెట్టిచ్చన్నాన ఏమో అనుకొని అజ తిను ఫస్ట్
ఆ
నేను మెసేజ్ చేసినా ఓసే దానికాదే తల్లి జరా దీనికని చెప్పి నేను నువ్వు అని చె చెపిరా
హమ్
అందుకను ఫోన్ ఎతింది లే గట ఎత్తాక్ పో
బదిరు పాడై అ బాలు పాడ కర
ఎందుకురాధానికి నాకు అర్థం కాదు అమ్
ధీమార్యా
ఆమ్ అందుకని ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చెయ్యొద్దంటారు అంత క్లోజ్ గా కావద్దంటారు
హ్మ్
హ్మ్ లాస్ట్ ఘట్టనే అయితది హ్మ్ అ హ్మ్ ఈ సిస్టర్లు ఇప్పుడు కాలేజీ లో ఉన్నట్టున్న అందుకనే నో కాల్ అంటుంది
హ్మ్
సాటర్డే రోజు కూడా తక్కువనే ఉంటది కదారా క్లాసులు ఏం జరగవుగా
అయళ వర్ అయినా కాలేజ్
కాలేజ్ లో అంతేమి ఉండదు ఈరోజు సాటర్డే కాబట్టికి అంత ఏమి ఉండదురా
పో
ఆ ఆ ఫోర్త్ అవర్కే ఏమో ఎగ్జామ్ ఉందంటగా
ఫోర్త్అయిపోతా
ఓ ఫోర్త్ అయిపోతాయా
ఉమ్
అహా సరేలే మరి
అవ్
తినాలి గా నిను గూడ పోయి తిని
అవ్
హ్మ్ సరే